చెప్పండి పిన్ని గారు బావున్నా మీరు బావున్నారా ఊడుస్తున్నా
నీకేందమ్మా నువు కేక తోపు ఊ
ఏదో మీ అంతగా అట్లా అట్లా
పని చేసుకుంటవ్ మాట్లాడతవ్
తనికి ఒక్కటి అంతలే విలు అన్నీ సదిర్నం దుమ్ము దుమ్ము అయింది నల్లా దాన్ని ఏం చెయ్యాలో అర్థం కాట్లే ఆగం ఆగం ఉంటే నాకు అసలు పనే చెయ్యబుద్ధి కాదు
ఊ మరి సదరపోతే అట్టనే ఉండె కదా సదిరేసరికి దుమ్ము దుమ్ముయింది కదా సదిరేసరి దుమ్ము దుమ్ము అయి సదరపోతే అట్టనే ఉండు కదా అంటన్న
సరిపోతే ఇంకా ఉకినే నాడు జదిరితే కథ నా పనే అవుట్ అయ్యేది
ఒకేలే అన్నాడంటే
గట్నే చేతకనప్పుడు
హ అతను ఎందుకు గారు చేసినప్పుడు సాతన అయితేనే ఉంటంది.
మనం కాదు అట్లా దేనికైనా ఇంట్రెస్ట్ ఉండాలె ఊ నాయి గిన్నెలు ఉన్నాయి ఇంకా గిన్నలు గిన్నలు
అంటే ఏం చేసాం ఏ పట్టు పట్ ట్ ఉన్నాయి ఏ పాటి ఇల్లు తులుపునవ ఏంది
చెప్పలే గాని సెల్ఫ్లు పైన గిన చదివిన అన్ని
అవునా
హు
నాకు కూడా సొంతం ఇల్లుు కట్టుకున్న ఇల్లుుంటే నేను కూడా అట్ట చదురుకునే దాన్నేమో నా లైఫ్ నా జీవితంలో ఎప్పుడు నిజమై చోవాలి ఊ ఎప్పుడు సార్ ఆ అబ్బో ఏ మీ అల్లుడు పెద్దయ్యాక కట్పిత్ చి దాకా మీ బాబాయ అట్ట్నే ఉండాలా
తమ్ముడు అంటే అధడు అంటావు
అల్లుడు అంటే తమ్ముడు అంటావు
తమ్ముడే నాకు
బాబాయ్ కడతలేడు ఇంకొక ఐదు ఆరు నెలల్లో కడతా అంటాండు
ఎక్కడ
ఆ ఇక్కడనే మనం తీసుకున్నాం కద జాగ
నాకెడ తీసుకున్నారు
టులేవ ఇక్కడ
ఆ
మేము ఉండే దాని పక్కన కాలిప్లే పక్క కాళీ స్థలం లేదా
ఆలోచన అప్పటి ఇప్పటి ఇప్పుడంతా ఆలోచించేంతలే
అంతేనా
హూ
కున్నా నీ ఉండే దగ్గరనే
ఊ
గుంట వేస్తున్నం
అవునా
ఆ ఇంకా ఐద ఆరు నెల కడదట
ఓహో
అ
డబ్బుల్ అడ్జస్ట్ చేసిలా
పైసలు ఎట్టనో ఏం చెత్తాడో ఏమో
అవి ఉంటే ఎంత రైతు తక్కు పని అసలు అవి లేకనే బాధ డబ్బులుంటే ఎంత తలైతది అయి లేకనే బాధ
ఆ అంతే నిజమే అది మా మామయ్య ఎట్లా పండు చెట్టనే తాండగా
ఉం
ఉంటాడట ఒక ఐదు లక్షలు ఎత్తుకుంటాడట దాంతో షా మొదలు పెడతడట
మ్మ్
ఎంతో కొంత ఐత్తది కదా ఇగ
అదే
తాడు బ్యాంక్ లో పెట్టొ ఇప్పటికి నా హారం బ్యాంక్ లో ఉంది
అవునా
నా ఆ కమ్ములు తాడు ఒకహారం బ్యాంకులుంది బాబాయది చేన్ కూడా బ్యాంకుల్నే ఉంది
అవున్నా
ఆ నా బాబాయ్ రింగ కూడా బ్యాంకుల్నే ఉంది బాబాయ్ వాళ్ళ అన్నది కూడా బ్యాంకుల్నే ఉంది ఇది జాగా తీసుకుంటప్పుడు పెట్టిండు బాబయ్ మ్మ్ ఇప్పుడు ఒకప్పు పొట్టి దాని శైను బర్డే పుట్టినరోజు అప్పు ఇప్పుడు పెట్టిందా వాళ్ళ అమ్మమ్మ ఆ చేయన్ ఒకటి ఉంది నా నా నా తాడు కమ్మలు ఉన్నాయి నాకు మాటిలు కూడ లేవు ఓన్లీ పట్టీలే ఉన్నాయి
మ్మ్
మీకు నక్లేస్ ఉన్నట్టుంది కదా మీక్ ఎత్తు
మ్మ్
ఉన్నదా బ్యాంక్లోకి పోయింద
అచ్చింది మొన్ననే
బ్యాంక్ లకి పోయ్ వచ్చిందా
మ్మ్
ఎవరు పెట్టిర్రే
మేమే
మీరే వెట్టిర్రా
మ్మ్
ఎట్టనో ఏమో ఈ పేరుకే బంగారం ఉన్నట్టుగాని అవి బ్యాంకుల్లోనే ఉంటాయి
అవ్ అవసరనికైనా బనికొత్తయ్ తియ్ అవి లేగుండె ఇంక అసలు గోరంగ్
అది గుడా వాస్తవమే గని నాకైతే ఆ హారం ఉన్నప్పుడు అసలు ఏస్ కబడ్డీ ఆట లేదు చికాక్ లేసింది ఇప్పుడైతే అది పొయ్న కాంచి దాని మిన్నె మనసు ఏ ఫంక్షన్ పొయ్నా గుడా నా హారం ఉంటె మంచిగున్ను ఏ ఫంక్స్ మరి మన్ నా హారం ఉంటె మంచిగున్ను ఎంతైనా ఉట్టి నగలేసుకునే దానికి అయ్ గీసుకునేదానికి తేడా ఉంటది కదా అది నాబ నక్ అది సహ సహజంగా నకిలీ స్వాదో ఏదో అయితే మంచిగుండయని నాదిగ్గి పెద్దహారం నాది నాలుగు తులాల బ హారం
అవునా
మ్మ్ ఏ నాకిగ ఊకె దాని విలువ దెలవనప్పుడు అట్లనిపిస్తుంది దాని విలువ తెలిసినంక అది నాదగ్గర్ నుంచి ఎల్పోయింది.
మ్మ్ హు అట్నే ఉంటది.
ఇంగ నాకది గావాలి గది గావాలి మస్తుంటది తెలుసా నా హారం మామిడి పిందుల హారం మస్తుంటది.
మ్మ్
మ్మ్ సూపర్ ఉంటుంది మస్తుంటదసలకు నాకైతే అదెప్పుడొత్తదో మళ్ళీ నా మెడల కనిపిత్తుంది తలుసుకున్నప్పుడల్లా ఏడుపే వస్తది తెలుసా అదేసుకున్న ఫోటోస్ చూసి నేన్ మురిసిపోతిగ
అంతేనా
ఈ ఇమ్మునే గా దాని మీద అంత పిచ్చి పట్టింది లేద్ ఇప్పుడన్నా మొన్న ఐదు లక్షలు బ కట్టిండు బా అదెత్తుకునే వాడు మధ్యల్ నే చి కున్నగుడ అప్పుడు తీసుకుంటడా నెక్స్ట్ ఆలోచ్ చిన్చిన గానీ తీసుకోలే ఇగ
అవునా అయ్యో చెత్తంతా కొట్టుకుపోతాంది
ఇగో మాగ్గుడా గాలోత్తంది వూడ్తానే మొత్తం గొట్టుకుపోతాంది.
నిన్న వూడ్చిన కుప్ప వెట్టినా
అసలేం కుప్ప వైట్న కొట్టుక వోతుంది. కొ తాంటె వూడ్తానే ఉన్నా
మ్మ్
తిన్నావ మరి ఏం కూరోండినావ్ లేదిగ రాత్రి సికెన్ తెత్తే పాష్ పొయ్యింది పొద్దుగానట్టు అదేస్కొని తిందామని నేనుండదే మీరు దస పడి పాస్పోయినాని ఆ టవర్ పక్కడి నేను వేసుకున్నా మాడికిచ్చడు బాబాయ వేసుకున్నాడు తిన్నాడు.
ఉ దొండకాయ్ వండిన
అందుకే
ఊ
ఆ అందుకని ఇంగ ఆ చెప్తా ఫోన్ చెస్తలేదు మాట్లాడదాని చెతాను ఆ నాకేమో నీతో మాట్లాడనిపితాది నువ్వేమో నాతో మాట్లాడడానికి ఈ సమయమే ఇంగ
అచ్చా
ఆ ఇంక మాట్లాడపోతే నా ప్రాణం విల విల ఆదిపోద్ అ అట్లనే అనుపితదమ్మా అట్లనే అనిపిత్తది అమ్మడు అంతేనా
ఆ బిస్కెట్లు ఎయినికి నేను ఏ దొరికిన్నా నీకు బిస్కెట్లు ఎయినికి దొరికిన్నాంటన్నా
బిస్ చాక్లెట్లు ఎం కోనితలేవు బిస్కెట్లు ఏం కోనిత్తలేవు ఉన్నమాట మాట్లాడితే ఉళకె ఎక్కువట నీలో నీలాాంటి పే
మనకు తెల్వదు లే అయన్ని
ఎం నలెతే ఊగా పంచెప్పుడు తేలుతదా ఆ
పనికి నాకు మస్తు డిస్టెన్స్
ఆ ఇన్లే
పనికి నాకు త్ డిస్టెన్స్ అంటున్నా
ఉ మరి అత్రతోన ఉండి చెస్ అత్త తోని ఇబ్బంది అవు గదా అత్త మీద సంసారం చేతే తిప్పలు పడుదు గద అంటున్నా
అంత సీన్ లే
ఉ ఎంత సినిమా మరి
ఎవరు భయపడను భయపడాల్సిన అవసరంలో లేదు
అంతేనా పని అయిన చేత్తవ్ కాని భయపడవు అంటావా
భయపడను ఎవ్వరికి
అంతేనా అంటునా
నాకి భయపెడతంటే భయపెడతరు ఇంకా
నేనైతే అందరికి భయపడుతూనే ఉండాల్లే
అంతేనా
అందరుకి ఇచ్చి ఊ అనద్దు ఆ అనద్దు బావ అనాలే అత్త అనాలే మామ మామయ్యగారు అనాలే
ఊ
అందరి భయపడుతూనే ఉండాలి లేదు గిదు వద్దు అని మాట్లాడదు అందరి బట్టలు పిండాలి అందరి పని చేసిపెట్టాలి నా అయితే వేరే రాత
హై అండి
ఆ
అవన్నీ మన వల్ల కాదు అం
ఉ నాకూ మొదటి నుంచి నేను అట్లే పెడతా అట్లనే ఉండేగాని మొదటి నుంచి నేను ఇట్ల చేసుకొచ్చిన అప్పుడే తప్పు అనిపిస్తుంది ఇప్పుడు తప్పు పని చెప్తే ఇప్పుడు తప్పవట్లేదు
అంత ఒకరు ఎట్లుండే మనం కూడా అట్లే నే బలవంతం అంటే
ఆ అట్ల లేనప్పుడు అప్పుడు కొత్త కొత్తమూరిపేట ఏం ఉంటరు కదా అట్లయిపోయింది బతుకు అప్పుడు అట్ల చేసిన ఇప్పుడు అందరికీ మర్యాద మ తను మాట్లాడతారు అప్పుడు ఏందంటే అప్పుడు కూడా నేను హద్దుల్లో పెడితే అంటే అప్పుడు నేను అక్కా అందరూ ఎట్లా పిలుత్తున్న వాళ్ళు కూడా అందరూ అదే అని పిలుత్తుంటే అను చెల్లె కా పేరు పెట్టి పిల్ ఎంటే అది ఏనంటే అందరు కలిసే తిని
ఆ
చిన్నోళ్ళు కాసేపు పెద్దోళ్ళు కాసేపు
ఊ
ఉ
ఏం చేత్తండు బాబు
మాబరి నీ వల్ల ఇట్కొని కూర్చున్నాడు
ఆహా
అ
అవునా అంటున్న
ఊ నువ్వేం చేతన్నావ్
బయట వుడ్సిన ఇల్లు వుడ్సిన సాల
తను
హు సరే